హలో! ఆ బాగనే ఉన్నాం. మీరు బాగున్నరే.
మేం బాగున్నాము.
ఊ ఎక్కడున్నరు.
మేము హాస్టల్.
హాస్టలేనా మేము ఇంట్లోనే హౌస్ వైఫ్.
ఆహా! ఏం లేదు ఖాళి.
అంటే ఏం చదువుతారు.
మేము బీటెక్.
బీటెక్క్ ఉం ఎక్కడా అంటే వేరే ప్లేసా మీ దగ్గర కాదా. ఆహ్ము ఎన్నియర్స్ అయితాంది.
ఇప్పుడు థార్డ్ ఇయర్.
ఆ డియరా ఇంకెన్నియర్స్
ఇంకా ఉఫ్ ఒక్కియర్.
ఉం ఫోర్ ఇయర్. సా ఇదీ. ఉం బీటెక్ అంటే దేనికి సంబంధించింది.
బీటెక్ అంటే ఈ సాఫ్ట్వేర్ బిజినెస్సే.
సాఫ్ట్వేర్ గురించా.
ఆ
టీ ఫోర్ ఇయర్స్ అయిపోయినంకా జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నదా ఇంకేమన్నా చెయ్యాలా.
ఫోర్ ఇయర్స్ అంటే ఇ ఈ ఇయర్లా స్టార్ట్ అయితది జాబ్.
అంటే జాబ్స్ చూసుకోవడమా మీరు.
ఆ చూసుకోవాలి గానీ ఇగ ముందు ఎగ్జామ్ రాయాల ఫస్ట్ ఎగ్జామ్ రాసినంకా దానికి ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే తీసుకుంటరు.
ఊహూ అక్కడేనా ఇంకా మళ్ళా ఎక్కడికన్నా ఎళ్ళి ట్రై చెయ్యాలా.
ఇక్ ఇక్కడే ఇక్కడే అంటే ఈ హైదరాబాద్ లే
ఉమ్మ్ సరే సరే
ఊ
ఇంకా ఇంకేంమేం జాబ్స్ ఉంటాయి దానివల్లా. ఓన్లీ అ దాని సాఫ్ట్వేర్ కి సంబంధించిందేనా.
ఆ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేరే ప్లస్సు ఇంక కా ఈ సీవాళ్ళకూ. ఎలక్ట్రాఫిక్, ఎలక్ట్రానిక్ మీదా ఉంటాయి. అ ఇవ్వా ఇంట్లో వాషింగ్ మిషిన్స్, టీవీ, ఏసీ వాళ్ళకు వాటి మీద వాటి మీద ఉంటయీ. ఆ అవ్వీ ఈసీ తరపునా చిప్ బోర్డు తయారు చేశేవి ఉంటయి. ఇట్ల ఏసీ, ఫ్యాను, రిమోటూ. అట్లా సెల్ ఫోన్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ త మెకానిక్ అంటే మాది కంప్యూటర్ ఒ అప్ క్రియేట్ చేసూడు గేమ్స్ క్రియేట్ చేసుడు కొత్త కొత్త మిషన్లు క్రియేట్ చేయడం మిషిన్స్ యాప్స్ ఇట్లా మాయి ఏ ఏసీ రి ఏసీ రిపేరు అవేమో ఈసీ వాళ్ళవి మెకానిక్ అంటే కార్ కార్ రిపేర్ బైక్ రిపేర్ షోరూమ్స్ అవి మెకానికల్ వాళ్ళయి సిఎసి కింద ఉన్నన్ని ఈ సాఫ్ట్వేర్ కిందకి యాప్స్ క్రియేట్ చేసుడు ఐటీ ఇట్లా
నీకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటిది ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉన్నడి ఏంటిది అందులో
మాది మరి అప్ క్రియేట్ చేయడం
ఆహా
ఆ
అంటే ఇది సాఫ్ట్వేర్ సంబంధించిన ఇవి ఇదే జాబ్ చూసుకుంటావా ఇంకేవన్నా అలాగా వేరే
లే లేదు వేరే ఎగ్జామ్ బయట గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తా ప్రిపేర్ కాలే హు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసి వాటికి అటు దిక్కు పోవాలి
ఆ హ ఎంత మంది ఉంటరూ మరి ఫ్యామిలీ
మా ఫ్యామిలీ నలుగురాం
ఆ నలుగురా ఇంక ఎవరు ఉన్నారు మీకు
తమ్ముడు
తమ్ముడేనా తను కూడా చదువుకుంటాండా
ఆ చ బి టెక్ హే
బీటెక్ హే నా
ఆ
హ అంటే తను కూడా మీ దగ్గరనేనా ఇంకా వేరే ప్లేస్ ఆ
వాడు వేరే ప్లేస్
అ అంటే మరి ఇద్దరు ఒకరికి ఒకరు సంబంధం లేనట్టు తీసుకున్నారు ఒక సబ్జెక్ట్ తీసుకోలేదు ఇద్దరు
సేమ్ సబ్జెక్ట్ అంటే మాకోక్క సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది మిగతా అంత సేమ్ హే
హ ఒక సబ్జెక్ట్ వేరే
ఒక సబ్జెక్ట్ వేరే ఉంటది సేమ్ మొత్తం మా ఇద్దరి సేమ్ సబ్జెక్ట్ మొత్తం అ సేమ్ దానికి ఇద్దరు ఒక్కటె కా
హ్మ్ మరీ ఒక్క దగ్గర లేవా తను ఎందుకు వేరేకాడ ఉన్నాడు
సీట్ అక్కడ వచ్చింది హైదరాబాద్లా
నువ్వు పేరు చెప్పకు ఊ సరే సరే తిన్నారా
ఇంకా తినలే తినాల
వంటయిందా
మధ్యాహ్నంలోన్నది చికెన్ బర్ మట్టన్ రైస్
వండుకున్నారా
ఈ మిలా ఇంటి పక్కోళ్ళు అంటించారు
హమ్ హాస్టల్ మీది మీరే వండుకున్నాడా హాస్టలు వాళ్ళు వండారా
ఇంటి పక్కన అక్క ఉంది అక్క వండించింది
ఎందుకు మీకు స్వాతన అయిత లేదా
లేదు వాళ్ళ బర్త్డే పార్టీ అని చెప్పి వండించింది
ఉమ్ ఎంత మంది ఉంటారు మీ రూమ్ లా
మేము అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రూఫ్ ఫ్ ఫోర్ మెంబెర్స్ ఉంటాం అలా అంటే ఇప్పుడు ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ నడుస్తోంది కాలేజ్ లో దానికోసం రూమ్ కి ఫోర్ మెంబర్స్ వుంటాన్నం అలా త్రీం ఉమ్ సెవెన్ మెంబెర్స్ లో ఫోర్ మెంబర్స్ ఇంటికి పోయున్నాం ఇయాల సండే అని వేరే ప వచ్చారు పొద్దున ఇవాళ ముగ్గురు మల్ల మధ్యాహ్నం వచి ఈ మధ్యాహ్నం
ఉమ్ స
హాలిడేస్ ఉన్నాయి గానీ ఇవి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఉంటాయి మాకు అవి నడస్తాన్నాయి ఒక్కొక్కటి ఒకరికి మూడు బ్యాచ్ లే క్రియేట్ అయినాయి ఆ బ్యాచ్ లోలకు ఒకళ్ళకి ఇరవై రోజులు ఒకళ్ళకి పదహారు రోజులు ఉన్నట్టు
అట్టా ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకు ఉంటాయా
ఆ అందరిక ఒకేసారి స్టార్ట్ అ ఆ అందరికి ఒకేసారి స్టార్ట్ అయితాయి ఒకేసారి అయిపోతాయి అనీ మాకన్నా ఎక్కువ కొంచెం ఎక్కువ చదివేటోళ్లకు ఒక బ్యాచ్ కొంచం తక్కువ చదివేటోళ్లకు ఇంకో బ్యాచ్ అన్నట్టు రెండు బ్యాచ్లు ఒకరికేమో ఇరవై రోజులు ఉంటాయి ఎక్కువ ఎక్కువ చదివిన వాళ్ళకు ఇరవై వేలు వాళ్ళకు కొంచెం రే పెద్ద పెద్ద పెద్ద ఫాకల్టీ వాళ్ళు చెప్తారు కొంచెం తక్కువ నార్మల్ వాళ్ళకు ఇంకో ఫ్యాకల్టీ వేస్తారు వాళ్ళకి పదహారు రోజులు ఉంట అదే
ఉహు మరి నువ్వే బ్యాచ్
నాది సెకండ్ బ్యాచ్
చ ఫస్ట్ కాదా థర్డ్ కాదా
ఆ
మూడ్ బ్యాచులున్నాయా
మూడు బ్యాచ్లు మూడు కాదు రెండే బ్యాచ్లు
రెండేళ్ళ నువ్వే నువ్వ క చేరేనా
ఊ కోడింగ్ మా కోడింగ్ రాదు కోడింగ్ వచ్చే వాళ్ళ ఉ ఉపయోగుంచుకుంటు ఒక చిన్న చిన్న మిస్టేక్ పోయినా కానీ కోడింగ్ పోయినట్టే మొత్తం పర్ఫెక్ట్ ఉండా కోడి మినస్కు త
ఉ కోడింగ్ ఎప్పుడు ఇప్పుడే ఎప్పుడు నేర్చుకుంటవ్ నెక్స్ట్ ఇయరా
ఫస్ట్ ఇయర్ కళ్లి ఉంటది కోడింగ్ ఉ ఆ అర్ధం కావు లాజీక్ లాజీక్ కొట్టాలె అందుకే లేకనే బయటకు తిరగడం స్త మంచిే మజేష మనా ఆ లాజీక్ పెట్టే బదులు బయట ఎగ్జామ్ రాసుడు బెస్ట్ అని కా ఉే
సరే మరి మీ తమ్మునికి టచ్ లో ఉంటావు ఓకే
ఆ ఉంటా ఉంటా
అంటే అట్లా ఏ స్టడీ పరంగనా అలాగనా
ఆ మా కాలకు ఆ మాట్లాడుకుంటా వత్తం ఇప్పుడు కొంచెం కొంచెం
స్టడీ గురించి తక్కువ
ఉ అంతే
సరరే సరే ఎనీటికి తింటవ్ అన్నం
ఆ తినుడు తొమ్మిదిన్నర పది తొమ్మిదిన్నర పదిన్నర
పడుకోడం
పడుకోడం పన్నెండు ఒకటి రీల్స్ సిన్మాలు చదువుకునే వాళ్లు చదువుకుంటరు
ఆ
అ
మరి పొద్దున్న మళ్ళీ మార్నింగ్ ఎన్నింటికి లేసుడు
మార్నింగ్ సిక్స్ సిక్స్ అంటే మేము లేదు లేదు మేము రన్నింగ్ పోతాం కాబట్టి సిక్స్కి లేస్తాం రన్నింగ్ పోనోళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ కి లేతరు
హ రన్నింగ్ కు ఎంత దూరం పొయి వత్తవ్
రన్నింగ్ రోజు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు
ఎంతమంది
ఇద్దరు కాలేజ్ లోనే గ్రౌండ్ ఉంటది కద కాలేజ్ లోనే గ్రౌండ్ అ గ్రౌండ్ ఇ నలవ కమిటర్లు ఉంటాయి ఆ
అంటే ఇంకా వేరే వాళ్ళు వత్తరా మీరే ఉంటరా
చాలా మంది వతరు బయట వాళ్ళు వత్తరు
ఇస్తరా ఎక్ససైజులు ఇట్లా అలాంటివి ఉంటయా
ఉమ్ అంటే పెద్దోళ్ళు వస్తారు అంకులు అంటే పెళ్ళయిన వాళ్ళు సార్లు ఫ్యాకల్టీ ఇగ బయట ఎవరన్నా ఇట్లా టోకెన్ తీసుకోని వచ్చి
ఆ బయట నుంచి వచ్చి వాళ్ళు పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి
రన్ వాకింగ్ చెత్తరు బ్రదర్ ఉమ్ ఓ ముప్పై నలభై మంది ఉంటారు వాళ్ళే
ఉ
వాళ్ళు వాకింగ్ చేస్తారు ఈవినింగ్ అట్ల్ అ చాల ఎకి ఎన్న బజిలూ తిననికి పోయిటికి
ఉమ్ రోజు వెలుతారా ఎప్పుడైనా ఒక్కసారి తినబొది అయినప్పుడ
రోజు రోజ అంటే ఇగ ఆకలి అయినప్పుడు సాయంత్రం
ఉహ్మ్ హూ ఇగ మీర ఏం స్నాక్స్ గిట్లా ఏం ది ఏ చే చేసుకోర్ ఓన్లీ అన్నమే
ఇంటికి పోతే ఎవడో ఒక్కడ ఏమన్న తేస్తారు
ఉమ్ స్నాక్స్ ఐటమ్స్ తెచ్చుకోరా ఇంటికాడ నుంచి అంటానా
ఇంగ స్నాక్స్ ఏం లేదీగ జతే ఎవరన్నా అప్పలు ఇట్ల అవి చేస్తే తరుగని ఆ తెచ్చినప్పుడు కూడా ఒకేటె రోజు లో వస్తాయి ఉమ్ ఆ బాయ్
ఉమ్ సరే
ఉమ్ రీ ఇన్స్టేషన్ నేన్ కూడా చూసిన బాయి